లేరు హలో
ఆ ఆ
ఎక్కడరా
ఓ ఇప్పుడే అగో ఆ అట్ల పడి అట్ల పడి ఇట్ల పడి ఇట్ల పడి ఇగో ఇట్ల ఒత్తాన
ఎటు పోతాన్నవు
ఇంకా బళ్ళకి వాడెవడో వచ్చిండంట దంటగాడు వాన్ని కళ్దామని వత్తాన
ఎవర్రా ఆడు
వాడు ఒకడు ఉండే కిషనోడు అప్పుడే ఫోన్ చేసి సంపుక తింటాండు ఒకటే
ఆహా
కథేందిర మరి దేని గురించి వచ్చినవురా అని ఒత్తాన
ఉహు ఏ కాలేజ్ పోతాళ్లు రా
ఇగ కాలేజంటే అళ్ళ పెట్నం ఆడికిపోయి
రిజల్ట్ ఎప్పుడు అది
రిజల్ట్ పదిహేను తారీఖు లాస్ట్ అయిపోయింది డేటు
ఆ
మధ్యల ఒత్తది కావచ్చు ఈ రెండు మూడు రోజులల్ల
ఇంకో ఫేస్ ఉన్నదా అది లాస్ట్ ఫేజ్
తెల్వదిగా వాన్ని అడిగితే థర్డ్ ఫేసే లాస్ట్ అన్నడు
అంటే ఒకటి మరి ఈ థర్డ్ ప్లే థర్డ్ ఫేజ్ లాస్ట్ గాని ఇంకొకటి స్పెషల్ ఫేజ్ అని పెడతరు అంట సీట్లు మిలుగుతయి చూడు గీ కాలేజ్ మంచిగ అనిపిత్తలేదని పోయేటోళ్ళు ఉంటరు చూడు ఆ ప్లేస్లో ఇంకెవళన్నా జాయిన్ కావాలని అనుకునేటోళ్ళు మళ్ళీ ఇంకో ఫోర్త్ ఫేస్ అని పెడతరు మరే పెడతారో పె
వాడు వాడిని అడిగితే లేదని అన్నడు దేనికంటే మన ఇప్పుడు డిగ్రీ కదా అది వెమ్మటి సీట్లు క్లోజ్ అయితయి చాలా మంది చెత్తాళ్లు డిగ్రీ దోస్తు బొచ్చేడు మంది వచ్చిళ్ళు ఇప్పటికే ఫుల్ మంది వచ్చిళ్లు బిటెక్ అయిన ఎవడో ఒకడు పోతాండు అవి కౌన్సిలింగ్ తక్కువున్నయి ఈ కౌన్సిలింగ్ ఎక్కువున్నయి అని చెప్తాండు
ఆ నిజమే మరి బీటెక్ పోయి ఆ అంటే ఇంతకు ముందుకు బీటెక్ బానే ఉండే కానీ ఇప్పుడు అంత లేదులే చేత్తలే ఎక్కువ ఆ నిజం రా డిగ్రీ నియవ్వ మా అయ్య
ఆ ఇప్పుడు రెండు సంవత్సరాల కాంచి మళ్ళ దీన్ని పట్టిల్లంట దానికి కౌన్సిలింగ్ తక్కువున్నయి దీనికి కౌన్సిలింగ్ ఎక్కువున్నయి ఏమో ఏమి ఉంటాయో ఫీజులు లాస్ట్ అనుకుంటాన అని అన్నాడు
ఆ ఇప్పుడు ఆ బీటెక్ చేసినా కూడా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేదానుక నమ్మక ఉండదు పాడుండదు ప్రైవేట్ జాబు ఈ డిగ్రీ చేసుకున్నా కూడా నీయమ్మ ఏదైన్నా గవర్నమెంట్ జాబ్ కోచింగ్ తీసుకుంటనో ఏదో ఒకటి చేసుకుంటా ఆ ఏదనా హైదరాబాద్ల నో ఏడనో ఒకాడా వర్క్ చేసుకుంటా చే ఉండొచ్చని
ఇన్ ఇన్నాళ కూడా చెపుతాలు కదాన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఏదో కంప్యూటర్ గింటివో నొక్కుకుంట చేసుకోవచ్చు అంట కదా గదే చేస్ కోవాలి ఇప్పుడు దానికి పోతే ఉన్నది పైసలు దండగ మీరు చదివే చదులకు అవి ఇని అంటాలు అందరు చాలా మంది
అవును గరామరిగి అంతే కదా ఇప్పుడు పైసలు పెట్ టె ఆ బీటెక్ ఏమున్నది సంవత్సరానికి వాడు లచ్చ యాభై వేలు అంటాండు
అదే ఎక్కడ లచ్చ యాభై వేలు సంవత్సరానికి రెండు లచ్చలు క తంగున్నేయి ఏ కాలేజీలో పోయిన
ఓన్లీలా కాలేజ్ లచ్చ యాభై వేలు పెట్టుకొని నీయమ్మ హాస్టెల్ కెంత
అదోటి ఇదిోటని బొచ్చడేతాండు
ఆ అయ ఇగ ఆ క ఎగ్జామ్ ఫీస్ తక్కు కుండదు ఆ ఎగ్జామ్ ఫీజు నీయమ్మ ఆ మ పది వేలాలో ఉంటది ఎగ్జామ్ ఫీజే
ఫిజా అని ఈ ఫిజాని మళ్ళా వాడు ల్యాబ్లకు అటికి ఇటికి విచ్చి పైసలు ఎతాండు
పైసలు ఈ బుక్కులకు ఆ ల్య ల్యాబ్ ఫీజు
ఇది మూడు సంవత్సరాలే దీనికి పైసరుడు ఏముండుదు మనకు ఏమైనా చేసుకోవచ్చు చూ ఏం చేయచ్చు
ఆ యూనిఫామ్ కు దానికి దీనికి బొచ్చడయితయ్ ఈ ఎవ్వ డిగ్రీ చేసినామంటే అది ఏమి ఉండదు ఏదనా కోచింగ్ తీసుకోవచ్చు కాలేజీకి ఇట్లా సార్ని నే కోచింగ్ తీసుకుంటా అంటే పర్మిషన్ కూడా ఇత్తరు వాళ్ళు
అదే వాళ్ళ అయ వానికి కొంచెం సారో దగ్గర అయితే చిన్న నడిపించుకొచ్చు ఏదో ఒకటి
బదిలడుకొని ఇట్లా కోచింగ్ తీసుకున్న చాలు నేను మళ్ళ ఎగ్జామ్ సాదిదని ఏదో ఒకటి మాట్లాడుకున్నా కూడా
మా మాట్లాడుకునే అన్న మన రీలా గీలాన్సు ఎలానో గల్ల కొద్ది గొప్ప మ వరుసులు ఇండ్లకెళ్ళి అడగకుండా మనవి మనం పెట్టుకుంటా చేసుకోవాలి
మా వొడోకడు బిటెక్ చేత్త అన్ బోయిండు ఆ సర్టిఫికేట్లు టెన్త్ మేము ఇట్లా కాలేజీల ఇచ్చిండు వాళ్ళు ఫీజు కట్టండి మేము ఇయ్యమని వాళ్ళంటాలు వీడు డిగ్రీ బీటేక్ చేయనని వీడం
ఓరిని మరి ఇప్పుడు ఎటు కాకుండా ఆగమయిండుగా
ఆగమైండు ఇప్పుడు వాళ్ళు లక్ష రూపాయలు యాభై వేలు అడుగుతాలు ఇప్పుడు వీడు వేరే డ్యూటీ చేసుకుంటా నేగాని ఏమున్నది ఇప్పుడు ఆడి ఆ సంవత్సరం చేసే పైసలన్నీ అటే పెట్టాల్సి వస్
ఆటు పెట్టడం అయిద్దో ఇప్పుడు ఏమన్న మధ్యలో ఏమన్న ఇబ్బందులయితే అటు పెట్టాల్సి వ మల్ల సంవత్సరం మళ్ళా కష్టపడాలి
కష్టపడి కష్టపడి ఆ పుణ్యానికి వాళ్ళకి పెట్టినట్టుయితది నే అప్పటికి చెప్పిన డిగ్రీ చేస్ చేస్కోరా మంచిగా అని చెప్తే ఆళ్ళు వినలేరు
వినక ఇప్పుడు ఇన్ని బాగా
గ టెన్త్ మెమో కార్డు తెచ్చుకుంటర గా ఒరిజినల్ వాళ్ళకి ఎవ్వరికీ ఇయ్యొద్దు మనకాడనే ఉంచుకోవాలి.
పనికి
ఏమైనా జిరాక్సులు ఇయ్యాల ఒఓరిజినల్ అడిగితే లేదం
లేద అనాలే మన స్కూల్కి వెళ్ళి తెచ్చుకోలే ఫీజులు కట్టుకోక అని జిరాక్స్ ఫోటో తీయించుకొనిచ్చిండని అని చెప్పాల. మ్ వారు అట్లాలేదంటే లెటర్ రాయి బాబు నేను ఎన్ని రోజుల్లో చెప్పిస్తా అంటే వాడు లెటర్ రాసిస్తే గిన్ని రోజుల్లో అడుగుతాడు. నాలుగు రోజుల్లో మళ్ళా తర్వాత మళ్ళా ఒక ఆడుగుతారు ఖతం మరిసిపోతారు.
ఆ ఆ గంతేగాని నీయవ్వా గా సర్టిఫికెట్లు ఆపుకొని లక్ష రూపాయలు యాభై వేలు డిమాండ్ చేసేదిఏందిరా? కేసు పెట్టొచ్చు గాని ఇగ నువ్వు
ఎందుకు మనం ప్రాపర్గా లేమ్ గా ఫస్ట్. మనం మనం పోయి ఈడికి మనకు నచ్చ
ఆ అంతేలే వాడు నేను చెప్పిన అప్పటికి మంచిగా డిగ్రీ దో అప్లై చేసు కొని ఏ కాలేజ్ వచ్చినా గవర్నమెంట్ దాంట్లో చేసుకొని ఏదో ఒకటి చేసుకోరా పార్ టైం అని చెప్పినా.
మనం కేసు పెడదామని మనం ఒకటి చెప్తే వాడు ఉందా
మాడు ఏమున్నది వాడు యాభై వేలు ఆనికి ఇస్తానంటే ఆడు అటు తిరుగు
వాడు అటు తిరుగుతాడో కాదో మనకే నష్టం మన పైసలే నష్టం మన చదువే నష్టం మన జీవితమే నష్టం
ఇంకా అంతే మరి ఇంకా అట్లనే ఉంటది ఆ
బతికానా ఇక ఫస్ట్ ఏదిన్నా ముందుగాలే ఉండాల.
అవును రా నీయవ్వా ఏదన్నా ఉంటే ముందే చూసుకునే పోవాలి. లే తర్వాత ఇ పోయినాక నాకు ఇది కాదు అది కావాలంటే ఆ అదే ఏమన్నా బొమ్మ నా ఇ ఇది కాదు అది తెచ్చుకుంటాను అంటే కొనిత్తానికి
ఆ అట్లా అనుకున్నాడు అల్లోపెట్టి ఇల్లో పెట్టినా అయిపోవు.
ఆ
తినకపోయినట్టుంది కదా.
అదే రా సంవత్సరం పోయిండు ఒక తొమ్మిది నెల్లో పది నెల్లో పోయండు కానీ మొత్తం ఒక సెమ్ అయిపోయినాక అర్థం అయింది ఆయనకు ఎట్లుంటది ఏంకథ అని
సెమ్ రాసిండా ఒకటి.
ఒకటో రెండో రాసిండు
అబ్బని ఇక ఇక ఇక నేను బతుకను రా బాబు అనుకున్నాలా బతకను అనుకున్నోడు బి. టెక్ చేసిండు సెమ్ లు రాసిండు అటెండెన్స్ ఉండాలి దానికి రీష్
ఆ ఇప్పుడు ఆ అటెండెన్స్ లేకపోతే ఆ అటెండెన్స్ లేకపోతే పది వేలు కట్టిచ్చుకుంటారంట.
పదివేలు కట్టడు ఎందుకు మనం కాలేజీ అటెండెన్స్ పోగొట్టటుడు ఎందుకు? ఇప్పుడంట డిగ్రీ చేసుకునేదో చేసుకుంటే అయిపోయిక పోయినా
అంతే కదా రా నీయమ్మ డిగ్రీ చేసుకొని హాస్టల్లోనో ఒక రూమ్లోనో ఉండి ఏదో ఒకటి నార్మల్ గా చిన్న ఫ్రీ తర ఇయ గల రన్నినింగ్ కు పోయినా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ లక్కలో తాకిన కూడా మంచిదే కాదా. కానీ ఆ ఇంటికాడ పేరుండా
ది లేవో తెలిదు మన ప్రయత్నం ఇప్పుడు అల్లుంటే ప్రతి ఆ అటెండెన్స్ ఉండాలి అ లేకపోతే ఆబ్సెంట్ ఉండొద్దు మనం బయట ఏం చేసుకుండానికి కూడా అనుకూలంగా ఉండదు దానికి
అంతేగా మరే ని
డిగ్రీకి అయితే నేమో అన్ని ఫ్రీ ఫ్రీడమ్ లైఫ్ ఎంజాయ్ చేస్త
ఆ ఇంత సేపు ఉన్నప్పుడు ఇది చదువుకో చు ఎద్దన్న ఎగ్జామ్ పడ్డప్పుడు దానికి చదువుకోవచ్చు అది రాయచ్చు ఇది రాయొచ్చు రెండు నడుస్తాయి ఇది బ్యాక్ లాగ్ పడితే సంవత్సరం పోతే పోయింది ఏమున్నది మళ్ళా ఆ చదువు కొన్ని రాస్తే కాతాం ఆ చదువు కొన్ని రాస్తే కతాం
ఆ ఈ దీంలో మూడు సంవత్సరాలు ఉంటదిగా రెండు సంవత్సరాలు చదివి ఒక సంవత్సరం ఎలా నైనా అలా చేయచ్చు చెప్పలేం లాక్కు
ఆ అయ్యా ఇంకేం ఉంటది ఎంకాదు
ది మన మన లక్కిీ అది
ఆ ఆ ఆ ఆ
మంచిగా కొంచెం గ్రిప్ ఉందనుకొ సబ్జెక్ట్ మీద అయ్య అదోకటి ఇదోకటి రాస్తే ముందుగాలియి వెళ్తాయి
ఏమో మరి కానీ నీ అవ్వ వాళ్ళు ను అప్పుడు వింటున్నా కానీ మే ఏడునవు
వాడు వచ్చిండు అన్న కదా దోస్త్ గాడు వాడి కడకి పోదాం అని నడ్డుస్తున్నా నిమ్మలంగా
ఆహా తిన్నావా మరి
తిన్న తిన్న ఒక్కనే ఆ వాడు వచ్చిందంటే అట్లా పడి అట్లా ఊరుకుతాన్ ఇక నన్ను బూతా బూదా అంటాడు వాడు బలేగరాలే అటు సైడ్ వచ్చి నువు ఇవన్నీ బల్లవాడి ఇట్లా వస్తానా ఊరి ఇగ నుంచి
ఇట్లా సీదా రోడ్డుకి ఎక్కుతానవా
ఆ ఆ
మరి కోతులున్నాయి అడా చూ కోతులు ఉన్నాయి అడా చూసుకొనిపో నీ అవ అయ్య అయ్యె కరుసుకొని నీ మీద పడగాలే
ఆ ఇక అది అదొక్క పెద్ద బాధ ని మూలానా
ఆ
ఒక్కొక్కరు ఈసిపోయి అటు బాధక శిల్కలు చేసుకోకుండా పొలాలు చెస్తారు సపరేట్
ఆ నీ అమ్మా ఈ వానలు పడతల వేమిరా ఇంకా
కల్కుండా ఒక్క వాన పడిపోయినట్టు పెద్ద వాన ఇక ఇంతే
మొన్న ఒకటి వాన పడ్డందుకు పాపం అందరు పత్తి కి వచ్చి తొలు కుళ్ళ అందరూ గింజలు పెట్టిళ్లు పెట్టిళు పెట్టిళ్ళు రా అదే రా వాన పడత లేదు సొక్కిండ కొడతా రండు రోజుల కా నుంచి వెళ్ళి అ ఏమున్నది మా మెలకా గింజని వేళ్తే ఈ ఎండకు ఎండిపోతాయి
గింజనాను ఉబ్బి కొట్టిపోతంది ఇక
ఆ ఎండిపోతాయి ఇక కద మళ్ళా దున్నాల దున్నాల్సొస్తది
బ అదే వాని ఏదో ఇంకొద్దిగా గట్టి కోట్టిన అయిపో భూమిలో పదును ఉంటా
ఆ నీ అవ్వ నీళ్లు ఉన్నోలకి ఏం కాదులే ఎట్లున్నా గట్లా నీళ్ళు అన్న కడితే వద్దంటారు కానీ నీళ్ళ లేనోళ్ళకి ఇబ్బంది కారా మళ్ళ దున్ని
హచ్చు తోలుకుంటే నీళ్లు కట్టుడు కూడా ఇబ్బందే గడ్డ తోలుకుంటే దండగ అన్న గ ఇందులోకి కాలవ లేమట వారిచ్చుకోవచ్చు కానీ హచ్చు తోలితే లేడు ఈ అవి వెళ్తే ఈ వెళ్ళ మళ్ళా లేట్ అవుతా అంటే
ఏమున్నది మొత్తం దుకి మొత్తం దడుత్తది ఆ గడ్డి పుడుతది
గడ్డి పుడుతది అది అది మళ్ళా మైనస్ కాదా గడ్డికి పైసలు కావ, బొచ్చడ్ పైసలు అయితయ్ మళ్ళ
ఇయ అన్ని డబల్ పనులే తే గంతే ఇగ మరి ఏం చేస్తాం ఇంక అంతేలే అలంది మనం ఏం చెత్తంలే గని ఈసారి లేదు ఆ ఈసారి కల్లా అసలుకు పత్తు పత్తులు అందరియి మొలవాలె మొలి జే నీ యవ్వ పోయినసారి గిట్ల
కు పెద్ద వాన పడితే మాత్రం ఏం కాదు డోకసినిక్ గాని మూల పెద్ద వాన పడిందా అనుకున్నది ఇబ్ ది
ఆ
ఆ ఒక పెద్దవాన వాడిపోత్ తే ఉమ్ అందరు దుక్కలయినయ్ ఏనా గింజలు పెట్టుడే ఆలస్యం కొంతమంది పూజలో పెట్నోళ్లు ఉన్నరు ఆడికైతే ఏం కాదులే
ఆ ఆ
పుష్న పెట్టని వాళ్లు దుక్కిదడపలే ఏం నాడు కూడా వాళ్ళకైతే ఏం కాదులే కాని ఆ పెట్టి కొద్దిగా లైట్గా వాన పడ్డోళ్ళకే ఇబ్బంది బాగా
ఆ అంతేలేని నీ యవ్వ ఇప్పుడు ఈ ఈ వానలు చేయబట్టి ఇప్పుడు స ఎటు పడని వాన పడతాంది దీ బావిలల్ల నీళ్లు కూడా లెవ్వు
బాయల నీళ్ళు అన్ని ఇప్పుడు కరెంటు ఉండదు, చెర్ల ఎక్కలెవ్వు ఫస్ట్ నీళ్ళు అన్ని నిండిపోయి ఉన్నయి అయి ఎప్పుడు నిండాలే ఏం కతం, ఒక్క పెద్ద వాన పడ్డదనుకు ఒక్క నళ్ళనే వత్తయ్ నీళ్ళని
ఆ సిర లేని పోయినై నీ యవ్వ ఈ ఒక బానంగా వ మాది మొన్న నే దుక్కిని వచ్చినా ఆచ్చ దూలలేదుగాని నీ యమ్మ మళ్ళీ ఇంకో రౌండ్ కొట్టి దిన్ని అచ్చదోలీ రావాలిరా అచ్చదోలి ఇదప ఇంకా దత్తులనే పెట్టాల్ర పత్తి గింజలిగా
దుక్కిిలో పెట్టాలి పుజ దుక్కీలో పెడితే మా సినిమాన పడుతేనేమో ఇబ్బంది. పెద్ద వానే పడితేనేమో ఇగ ఏం కాదులేగానీ మళ్ళ చిన్న వానే పడితే నీళ్ళు కట్టుకోవాలి కష్
య్యా నీళ్ళు కట్టుకోవాలి గని వాన మంచిగా పడ్డదనుకో
ఆ సూపర్ మొల్తయి సూపర్ ఒక్క గింజా పోకుండా కూడా మొల్తయ్ పూవ్ ఉండలు పెట్టాల్సిన అవసరమే ఉండదు మనం పూసులో పెడితే
నీ యవ్వ పోయిన సారి మాయి జానెడు పెరిగినయి రా ఈ టైం కు అప్ ఇప్పుడు బాగా గా కట్లపొయ్యి గౌరోల్లయ్ ఆ అదే అదే అళ్లా నీల్లు తొలకొచ్చి కట్టేసి
బంద నేట్లో లేదు ఇక్కడ ఏమో టాక్టర్ పెట్టే కాడ
అదే అదే నీ యవ్వ ఈనే ఆ టైం కు జానేడు ఉండే ఎడ్లు తిన అం
ఆ ఇప్పుడు అసల్కే మూలవవాయే అట్ అట్ సైడోల్లది మోల ఉమ్ ఈ మోల వానే కాబట్టి వానే వానె ముంచుతాంది జనాల
ఆ ఎటు కాని వాన అయింది నీ యవ్వ ఎందుకు ఇయవ్య పడితే పడేది కాదు లేకుంటే లేనిది కాదు, నీ యవ్వ పెట్టినోల్లనీ ఆగం చేసి చేయలేదు
మోల్ల వ ఇగ పడ్డాయి రా, ఇగ పడ్డారు రా, ఇగ పడ్డాయి రా అన్నట్లు
ఇక అయిపోయింది రా ఇక పడ్డది ఇక మళ్ళీ దుక్కులు చేసి ఇగ నాట్ ఎయ్యాలి రా ఎదో ఏదో ఒకటి చేసినట్టే ఇగ
ఆ నియమా ఏమయతదొ ఏమో కాని వాడు వచ్చిండా మరే మీవోడు